హలో హలో మ్ చెప్పు ఏం చేస్తున్నావ్ ఏం చేస్తా ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ సాంప్రదాయాలు సాంప్రదాయాల గురించి మాట్లాడుకుందాం
హ్మ్
తెలుగు సాంప్రదాయాలు ఏంటో తెలుసా
హ్మ్ ఐడియా ఉంది
ఏమైనా ఒకటో రెండో చెప్పు లేపోతే నేను చెప్పానా
హ్మ్ స్టార్ట్ చెయ్
మన తెలుగు సాంప్రదాయం ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళకే ప్ ఆడపిల్లకి పెళ్లి చేసేయాలి అదో ఒక సాంప్రదాయం పెళ్ళిలో ప్రతిదీ చేసేది కూడా ఒక సాంప్రదాయమే మేనమామ మేట్లే బిల్లేలు అలా ప్రతిదీ కూడా ఒక సాంప్రదాయం బద్ధంగానే జరుగుతూ ఉంటాది నెస్ట్ వచ్చేసి హ్మ్ పండుగలు రథాలు నోములూ యాగాలు హోమాలు ఇవి కూడా ఒక సాంప్రదాయ బద్ధంగానే జరుగుతాయి ఇంకా నీకు ఏం తెలుసు ఇలాగా
ఇగ యస్టిపింక్ అంటే
ఆ. తరువాత నీకు ఏమన్న తెలుసా ఇలాగా
చాప్పల్సినావి చెప్పాముగా ఇంకా యస్టిస్ ఇంకా అలాగే ఉంటాయి సాంప్రదాయాలు
ఇంకా వస్త్రాలు కూడా మన మన భార్ త దేశంలో ఉన్నట్టు ఇంకా ఏ దేశంలోనూ ఉండదు లంగా ఓని చీరలు గా గ్రా పంజాబ్ డ్రెస్ సో ఇవన్నీ మన సాం ఇండియన్ సాంప్రదాయాలు
హ్మ్
ఆ అవును
హ్మ్
ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సాంప్రదాయం ఏంటంటే పిండి వంటలు పిండి వంటలు కూడా మన ఇండియన్ సాంప్రదాయం కట్టు బొట్టు
హ్మ్
అంతా కూడా ఇండియన్ కల్చర్ బట్టి జరుగుతానే ఉంటాయి ఇంకా సాంప్రదాయం ఏంటంటే మన భారతదేశంలో వరి గోధుమ మినప ఇలాంటి పంటలన్నీ పండుతా ఉంటాయి
అవును
ఆడపిల్ల పెద్దమనిషి అయితే మేనమామ అరిట కొబ్బరాకులతో కూర్చోబెడతారు కొందరికేమో తాట్ తాటి ఆకులు ఆ తాటి ఆకులతో కూర్చోబెడుతారు అది కూడా ఒక సాంప్రదాయ బద్దంగానే జరిగిద్ధి పిల్లోడు పుట్ ట్టడు అంటే బియ్యం లోనే పేరు రాస్తారు అది ఇండియన్ సాంప్రదాయం
హు
ప్రతి పండుగ కూడా ఒక సాంప్రదాయ బద్దంగానే జరుగుతాయి కళ్యాణాలు కూడా ముహూర్తాలు ఇవన్నీ ఎంతో చూస్తారు ఒక సాంప్రదాయం పెద్దంగానే జరుగుతాయి
ఏ కాల్ కట్ అయి పోఇంది ఒకే జినా ఈ మ్ మరి ఇంకే
ఇంకా ఇంకేం సాంప్రదాయాల్ తెలుసు నీకు
మీ ఇంట్లో మీ అమ్మమ్మలు
నిను గట్లా ప్లేట్ చేసావాండి అప్పటి రోజుల్లో ఈ ఇలా ఆచార బడియా అని చెప్పిన్న సపోసు లేడీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇది కు ఇది కూడా ఒక రేస్ సాంప్రదాయమే అంటుకోకూడదు ఒక పక్కన కూర్చో ఆడపిల్ల ఇలాగా అలాగా అన్ చెప్పి చేసి కూర్చోబెట్టి దూరంగా ఉంచే ఒళ్ళు మా ఫ్లెట్ సునీత దాంట్లో చ్
మనకాన్ని సపరేట్ గా
అవును
ఏ ఒక్క పక్కలో అక్కడ కూర్చునే వాళ్ళు
ఆ అవును మ్ అవును తలస్నానం చేపించి ఇంట్లోకి
రానిచ్చేవాళ్ళు ఉమ్మ్ నీకు అట్లా జరిగినాయా మీ అమ్మమ్మ టైం
ఆ నాకు అలాగే జరిగినాయి
ఉమ్మ్
ఇంకా ప్రతిదీ కూడా ఇల్లు కొట్టేటప్పుడు పూజ చేయటం శంకు స్థాపన్లు ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయ బద్ధంగానే చేసేవొళ్లు పంట రై తు రైతులు కూడా పూజ చేసేటప్పుడు కూడా ఒక సాంప్రదాయ బద్ధంగానే పొలంలో దిగినప్పుడు కూడా భూమి తల్లికి పూజ చేసుకుంటారు అది కూడా ఒక సాంప్రదాయం సాంప్రదాయాలన్ని అ చార అని కూడా ఉంటారు